హలో ఏం జాస్ స్తున్నాడు
సినిమా చూస్తున్నా
పిలుస్తున్నారా భోజనాలు అయియా
అయిపోయినాయి భోజనాలు, ఏంటి ఇప్పుడు దాకా ఉన్నావు నువ్వు, ఎప్పుడో ఫోన్ చేస్తావ్ అనుకుంటే.
నాన్నగారు భోజనానికిొచ్చారు అందుకే చేయలేదు
బోన్ చేసి వెళ్ళిపోయారు అది నాన్నగారు
ఆ బోంచేసి కాసేపు టీవీలో సినిమాలు చూసి వెళ్ళారు.
ఆహా అంట నా
హ్మ్
తిన్నావా
ఆ తిన్నాను
ఏం కూర ఇవాళ్ళ
టమాటా పప్పు
అదొక్కటేనా
ఆ అదొక్కటే
హ్మ్ వెల్పోయింది ఇంకేటి సంగతులు
ఏంవి లేదు మీరు తిన్నారా
ఆ తినేసాం ఇప్పుడుదకనా
హ్మ్ మీరేం కూర దిన్నారు
అంటే నేను ఉట్టి కూర తిన్ను అన్నంతో పాటు కూర కలుపుకొని తింటా.
అదే ఏం కూర అన్నంలో కలుపుకొని తిన్నారు
ఏం కూరంటే మాది సాంబార్
హు హ్మ్ మాది టమాటా పప్పూ
హహ
ఏ ఫంక్షన్ ఫంక్షన్ కి షాపింగ్ అంతా చేసేసారా
అయిపోయింది రే పొద్దున్నే వెళ్ళాలి సరే నీతో ఫోన్ లో మాట్లాడేద్దాం లేవలా
మ్
అయిపోతుది అనుకున్నా మరేమో మీరు పొద్దున్న నుంచి చేయలేదు
ఫంక్ష ఊర్లోనేనా
ఉ లేదు కొంచెం పకువరు వెళ్ళాలి మ్ అద సంగతి
హ
ఇంకేంటండి ఏం చేసారు వాళ్ళ పొద్దు నుంచి
వాళ పొద్దున్న లేచాము బ్రష్ చేసాం పేస్ట్ అయిపోయింది
హ్
ఇంట్లో వేరే పేస్ట్ ఉంటే అది తీసుకుంటే వామ్తింగ్ వచ్చిందని చెప్పి టాటా ఉప్పుతో బ్రష్ చేశాను.
అవునా ఉప్పును నిమ్మకాయ కలుపుకొని చేస్తే పళ్ళు తలతల మెరియును
అవునా నిమ్మకాయ లేద్ అని చెప్పి ఉప్పు వేస్కుని చేస్తాను
హ్మ్
ఆ తర్వాత స్నానం చేశాను.
మ్
పని చేద్దాం అని కూర్చున్నాను తిన్నాను.
హ్మ్
తిని ఫోన్ చేద్దామని చేతులు కడుకొని ఫోన్ తీస్తున్నాను నాన్నగారు వచ్చారు తినేసి వెళ్ళపోతారేమో అనుకుంటే టీవీ చూస్తా ఉన్నారు.
అవునా నేను పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాను నీ ఫోన్ కోసం
హ్ మ్ సన్నీ అన్నయి ఎన్ని అయిపోయినయి
హ్ మా అబ్బాయి ఆ తెలీదు నేను అడగలేదు.
హ్
నాతో టైనితో చిచి చిచి వాళ్ళ చెల్లి నాతోటి వాళ్ళ చెల్లి తోటి అయిపోయినట్టుంది.
వాళ్ళ చే చిన్నమ్మ తోటి అల్లా తమ్ముడు
వాయిస్ బ్రేక్ అవుతుంది.
బ్రేక్ అవుతుందా నెట్ నెట్ సరిగ్గా లేదనుకుంటాను. పుల్లలు బానే ఉన్నాయే హ ఇగ రావట్లేదు. హలో! ఏం టిఫిన్ చేసింది మమ్మీ ఇవాళ
ఇవాళ చ
హలో
హలో
ఉ ఏం టిఫిన్ చేసింది మమ్ మివాళ్ళంట
సింది ఇవాళ
చపాతి ఉం కర్రీ?
కర్రీ ఏమో టమాటా పప్
కర్రీ హలో
హలో
కర్రీ చైల కర్రీ చేయలేదా అంటా ఆ చెప్
టిఫిన్ లోకా ఆహా లేదు
ఆ మరి ఉట్టిద్ తింటారా
హని ఏస్కొని తింటా
ఉ గొంతు దిగిద్దా?
హు బానె ఉంటది.
పట్టేసిద్దిగా గొంతులో ఊ
హనీ ఏస్కొని తింటె ఎందుకు పట్టేసిద్ది
పట్టేదా బానే ఉంటదా?
హానీ ఏస్కొని తింటే ఏం పట్టేదు బానె ఉంటది
ఉహు పోన్లే నాకు అసలు గొంతులోకి ఏదన్నా చపాతిలోకి కర్రీ ఉండాల హుమ్య ఒకపోతే దిగదు గొంతు
ఉ అక్క ఎప్పుడోస్తన్నారు?
అక్క రావాలంటే అక్కకి ఉద్యోగం రావాలి. హలో అక్క రావాలంటే అ అక్కకి ఉద్యోగం రావాలి.
ఓ అప్పుడు ఎలా వస్తారు అప్పుడు అక్కడే ఉండాలిగా
ఆ అప్పుడే రాదు మరి టైం పట్దిద్ది.
ఒకవేళ ఉద్యోగం వస్తే, ఎలా వస్తారు అక్కడే ఉండాలిగా.
అవును మరి అంటే ఒక వన్న్ ఒక సంవత్ త్సరం చేసేసి వచ్చేసిద్ది.
ఊహూ.
ఉమ్ లోన్ తీసుకుంది కదా లోన్ తీర్చాలీ.
హ్మ
అది. దాని పని అట్లా ఉంది అక్కడ.
హ్మ
ఆ
మా ఫ్రెండోళ్ల అక్క గూడ ఎల్లీ వచ్ చేసింది.
అవునా ఎప్పుడూ.
ఆమే ఎళ్ళీ చదువుకొనీ ట్రై చేసిందంటా. ఉద్యోగం కోస్ అ
హ్మ
దొరకట్లేదని చెప్పీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేయమంటే వచ్చేసిందంట.
అవునా.
ఇప్పుడు వేరే దేశం. ఆహా పార్ట్ టైమ్ కూడా దొరకలేదు అంటా.
ఊహూ
ఇప్పుడు వేరే దేశం వెళ్తా అని గోల
గోల జేత్తుందా. ఎందుకు వేరే దేశాల్లో కూడా ఉద్యోగాలు లేవు గదా. ఎక్ ఎక్కడా లేవు ఉద్యోగాలు అందరూ వచ్చేత్తున్నారు పిల్లలు. ఇంకా ఉన్నోళ్ళు ఊళ్ళో చూస్ కుంటున్నారు ఎక్కడికి ఎళ్ళట్లా.
హ్మ్ అదృష్టం ఉంటే దొరుకుతున్నాయి లేకపోత్ తే. లేదు
అంతే మరేం చేస్ తం. పరిస్థితులన్నీ మారిపోనయి.
హ్మ్
ఇంకా, ఇంకేం సంగతులు మరి మీ ఫ్రెండ్స్ వస్తారా ఇంటికీ. ఇవాళ
ఇవాళా, ఇవాళా ఎవర్ రారు.
ఊహూ బయటికి ఎక్కడికిళ్ళవాను
రేపు శనివారం కాబట్టి రేపుొస్తారు
ఆహా రేపుెందుకు శనివారం
టి
రేపు సండే కాదుగా
ఎల్ండి సండే కాబట్టి
సండేగాబ ఓకే ఓకే ఎంత మంది వస్తారు
ఇద్దరుూ
హో అమ్మ ఇద్దరోస్తే కువొ ఉం
ఇదాక్ తాగి ఇంటికొచ్చేస్తాం
ఏం తాగుతారు
బిల్క్ షే
మిల్క్ షేక్ ఆ అంతే లే ఎండాకాలంగా ఆ ఇంకా అయి తాగాలి లాక్ పోతే వేడి బయటికెళ్తే చల్ల చల్లగా తాగ్ గాలి
అవును మా ఊర్లో అది పెట్టారు కొత్తగా
ఏంటది
ఉల్లిపాయ కట్ చేసి ఇడో పిండిలో ఎసి ఆయిల్ లో ఫ్రై చెస్ హలో
సమోసాలా
సమోసా కాదు ఓన్లీ హలో
హలో హలో విన్పిస్తుందా
ఆ వినిపిస్తుంది
విన్పిస్తుందా ఆ
ఆ అ ఉల్లిపాయ
ఉ చొప్పు ఉల్లిపాయ కారం
ఏదో పిండిలో యాస్తరు
ఉల్లిపాయ కట్ చేసి పిండ్లో యత్తర వేసిన తర్వాత
ఆ ఆయిల్ ఎసి ఫ్రై చేస్తరు
ఇంకా అది ఏమంటారు ఉల్లి ముప్పై ముక్కలు కోస్తరా
ముతలు కాదు దాన్ని ఏదో మిషన్ లో పెట్టి కోస్తన్నారు
ఆ దన్
కోసిరీ దాన్ దాని పేరు ఏం లేదు ఆనియన్ డ్రింక్స్ అంట
ఆహా అద ఆనియన్ డ్రింక్స్కి కాదది పొటాటో గదా
అదిగా మరి ఆనియన్ రింగ్స్ థర్టీ రూపీస్ అని పెట్టాడు బోర్డు
అవునా ఇప్పుడు ఎగ్జిబిషన్ లో బంగాళదుంపని ఆ బంగాల్ దుంప్ పని అలాగ రింగ్ స్ప్రింగ్ లాగా కట్ జేసి
ఆ అది ఉంది
ఉహు ఇది చూలే దే
ఇది గూడా ఉంది ఇది మరి పండగకి వస్తాది
మ్మ్ అప్పుడు కొనిపిస్తావా నాకు
పైన మైనస్ ఏసి
ఊహు
సరే అయితే ఉంటాను
చూళ్ళేదు ఆ ఓ ఓకే బాయ్ బాయ్ మ్మ్
బాయ్ బాయ్